హలో
హలో గుడ్ ఈవెనింగ్ సార్
గుడ్ ఈవెనింగ్ మేడం బాగున్నారా
ఆ బాగున్నా సార్ మీరు బాగున్నారా
బాగున్నాం మేడం మేము కూడా
తిన్నారా మరి
మేడం ప్రస్తుతానికి మేము వర్క్ లో ఉన్నాం మేడం
అవునా అంటే ఏం వర్కు
డ్యూటీలో ఉన్నా మేడం మ సైడ్ పై వచ్చాము మా వర్క్ మీద
ఆ అవునా డ్యూటీ లో ఉన్నారా
అవు
ఉ ఊ తిన్నార మరి
లేదు మేడం ఇప్పుడు కాదు మాది పది అవుతుంది మేడం తినేదందుకు
ఆ అ లే తినాలి డాడీ వచ్చింకా తిందాం
ఇంకేం వండారు మేడం ఇవాల ఈ రోజు
ఈ రోజా ఈ రోజు టమాటో చట్నీ ఇంకా ఎగ్ బాయిల్ చేసినాం
ఆ ఇప్పుడు నైట్ డిన్నర్ గురించా మేడమ్
ఏంటి సార్
ఇప్పు నైట్ డిన్నర్ గురించా మేడం
ఆ అది డిన్నర్ గురించే
ఆ
అంటే లంచ్ లో కూడా అదే వేస్సిరు ఇంకా డిన్నర్ ఇంకా అదే ఆ అదే
ఆ
హ
అఓ
పరిమిలాజి
మేమ మేడం మేము పప్పు చేసి బెండి ఫ్రై చేసినం
అవునా బాగుంటది కాంబినేషన్
అ చేసాం మరి ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ప్రస్తుతానికి ఏ ఇవి వెళ్ వరకు తెల్వదు ఏమ అవుతుదు
ఓహో ఎట్లానే విస బజార
వెదర్ చూడండి మేడం చాలా వేడి వేడే వేడే వస్తుంది చాలా అంటే చాలా వేడి ఉన్నది
ఇక్కడ ఇంకా సేమ్ ఇట్లే ఉంది వెదర్
ఉమ్
ఇక్కడ ఇంకా సేమ్ వేదర్ అట్లే ఉంది
ఉమ్ ఊ ఉమ్ చాలా వెదరు బాగా వే వేడిగా ఉంది మేడం వర్షం వస్తనే చాలా మంచిగా అనిపిస్తుంది. టూ మచ్ ఒకక్కడ నిలబడి డగడ మొత్తం చెమటలతో తడిచిపోతున్నాం
అయ్యయ్యో
ఉమ్
అంటే మీరు చేసే వర్క్ అది సథింగ్ అంటే దేని గురించి
మాది వాటర్ డిపార్ట్మెంట్ మేడం వాటర్ కు సంబంధించింది ఆ ఉమ్
అంటే మీకు వాటర్ డైలీ వస్తదా?
ఉమ్ వాటర్ డైలీ వస్తది మేడం మా సైడ్ పైన మా ఊరు మా విలేజెస్ విలేజ్స్ఇస్తారు ఆ విలేజ్ లో వాటర్ వెల్ తుందా లేదా అన్నది సైడ్ లో చూసి ఫోటోస్ గిటర్స్ ఉంటాయి అవి వేట్టుడు ఉంటుంది మేడం డైలీ రిపోర్ట్ అనేది ఏడి వరకు పోయింది ఎంత పోయింది ఎంత ఉన్నది వాటర్ ఎంత వచ్చిందన్నట్టు రిపోర్ట్ పెట్టడం ఉంటుంది డైలీ ఫోటో పెట్టాలి రిపోర్ట్ పెట్టాలే
అయ్యో అంటే అంటే మీతో ఇంకా ఇంకున్నారా?
చాలా మంది ఉన్నారు మా మా మండ మండల్ మండల్ మండలల్లో ఉంటారు మేడం ఒక పది ఒక మండ లో మాకు ఒక పదిహేను మంది ఉన్నాం మేము
అవునా ఉమ్ పదిమంటే అంటే ఇగ ఇగ వాటర్ రాకుంటే మీకు చెప్తారు వాళ్ళు
ఆ వాటర్ రాకుండా కొంచెం ఇబ్బంది అయితుది కానీ వాటర్ వచ్చిన రోజు మాకేమి ఇబ్బంది ఉండది వర్క్ కూడా తొందర అయిపోది ఇయ్యాలే మధ్యాహ్న మోటార్స్ ఆఫ్ అయి రావడం వల్ల మాకు మధ్యాహ్నం ఇప్పుడు నేను మధ్యాహ్నం నైట్ డ్యూ డ్యూటీ చేయడం లేరు.
అదే ఇప్పుడు ఇంకా ఎండకి ఇప్పుడు వర్షంకి పడట్లేదు కదా!
హ్మ్మ్ ఏమన్నా వర్షాలు పడితేనే బాగుంటుంది వ్మ్
అంటే వర్షం పడితే కొంచెం వాటర్ అనేది వస్తది
హ్మ్ వాటర్ వస్తది వర్షాన్ని కొంచెం ప్రాజెక్ట్ లా కూడా కొన్ని వాటర్ తగ్గి తగ్గినయ్ మేడం ఉమ్ తగ్గడం వల్లనే మోటార్స్ ఆన్ ఆఫ్ అయితున్నాయి.
ఇహా
రావడం లేదు కాకుండానే ఇంత పరిశాన అవుతుంది సాయంత్రం వరకే
మా సైడు ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటది అసలు బ్రిడ్జ్ లో అడ్రే నిండి ఉండే వాటర్ ఇప్పటికీ అసలు వాటరే కనిపిస్తలేదు.
అవును అది గోదావరి మేడం కేసీఆర్ టైమ్ లో కేసీఆర్ హయాంలో ఫుల్ నిండేది గోదావరి
ఆ అదే
గోదావరి రివర్ ఫుల్ నిండేది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కానీ ఆవ టర్ ఉండేది మొత్తం మోర్లు ఏసిండు వాటర్ ఏ స్టోరేజ్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అనేది స్టోరేజ్ ఉండడం వల్లనే వాటర్ వాటర్ అనేది పైకి నీళ్ళు అనేది ఆవిరి అయి వాటర్ వస్తది మనకు
హ్మ్ హ్మ్ అదే అసలు మోత్త అదే అసలే మొత్తానికి వాటర్ లేకపో కొనేసిండనా
తూ ఉ ఉ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డ్యామ్స్ అన్ని నింపి నింపిడు చెరువులు డ్యామ్స్ కెసిఆర్ హయాంలోనే కదా మనం అయింనేది అవన్నీ ఊ ప్రతి ఊరికి నీళ్ళు మంచి నీళ్ళు పోవాలే ఆడోళ్ళు లేకుండా బోరింగ్ నుండి తెచ్చుకో టోళ్ళు అది ఇది అని టెస్ట్ చేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఇంటింటికి నల్ల అయి అయిపోయింది మిషన్ భగీరథ నీరు పెట్టేయడం
ఊ మీదే కా ఇప్పుడు కానీ లే టూ ఇయర్స్ ఉన్నాయి అనుకుంట ఇంకా ఎలక్షన్స్ కి అయితే
హ్మ్
ఇప్పుడా అప్పుడు ఓటింగ్ చేేసినప్పుడు ఎవరి ఏస్తారేమో
మళ్ళా కేసీఆర్ వస్తనే బాగుంటది మేడం ఈ ప్రతి దానికి ఏదైనా విషయంలోగాని తీసి చేసిండు ఎవరన్నా ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం మాతా శిశు సంక్షేమ అసువంటివి పెట్టేసి డెలివరీ కూడా ఫ్రీ ఇంకా బేబీ పుట్టినప్పుడు కిట్స్ ఇచ్చేటోడు బేబీ కిట్స్ అని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏంది మనకు ఇది పల్లి పట్టి రక్తం తక్కువ ఉంటే అది ఇచ్చేటోడు ప్రతిదీ ఇచ్చేటోడు కేసీఆర్ ఒక మూడు నెలలు ఆరు నెలలు బోవి పుట్టినంత మూడు నెలలు లేకుండా ఆరు నెలలు సరిపోయే అంత సులభంగా బేబీకి ఏమేమి తాకు సబ్ బులులు నూనెలు అవి ఆన్నీ ఆరు నెలల వరకు ఎత్తిచ్చేటొడు బేబీ కిట్ ఇప్పుడు అది లేకనే అది ఇవాడగే లేదు ఆ కళ్యాణ్ లక్ష్మి పెంచుతా అన్నాడు కళ్యాణ లక్ష్మీ ఎక్కడ పెంచినాడు అదే కే సి ఆర్ ఇచ్చిందే ఇత్తుండు ఒక తులం బంగారం ఇస్తా ఆన్నాడు ఏమి ఇచ్చిండు
అవ్ అవును ఇంకా ఒక జస్ట్ బస్సు ఫీజు వచ్చి బస్సు ఒకటే కూడా ఫ్రీగా ఇచ్చిండు ఆయన
ఒక బస్సు ఫ్రీ చేసాడు అది బస్సు ఫ్రీ ఏం చేసిండు మేడం ఆడోళ్ళకు ఫ్రీ అని చెప్ మొగళ్లకు మొగ మొగళ్ళ మీద లేపుతున్నా డబ్బులు ఫస్ట్ మాకు మాకు మా ఒక ఏరియా నుడి ఒక డెబ్బై కిలోమీటర్లు మేము పోతే అప్పుడు మాకు యాభై ఆ అరవ రపాయలు టికట్ ఉండే ఇప్పుడు వంద రూపాయలు డబల్ చేసే చేసిండు దానికి
అదే కదా చూసి ఈక్వల్ చూడాలే
మరి ఎరంటే ఎవరూ అని చూస్తే ఫీ ఏం ప్రీ మేడం ఆ ఆ మట్టిలో ఏం చేయాలి మరి నువ్వు లేనిది కష్టం అందరికి కష్టమే కదా మేడం ఇప్పుడు మా మొగోళ్ళ మీద డబ్బులు చేస్తున్నాడు
ఒకరికొకరు కడుపు ఆట్లా కొట్ట కూడదు పాపం
ఇంకేదైనా చేయాలి కానీ ఇట్లా చేస్తడా ఇప్పుడు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అని చెప్పిండు రెండు వందలు దాటుతున్నాయి ఇప్పుడు ఎండలేవ్ ఎం ఉన్నాయి ఫుల్ ఎండ మన కులర్స్ అనేది పతి రూమ్ లో కూలర్ కంపల్సరీ కావాలి ఏంది ఏంది కులర్ లేనిది వండాలేము అంతా వేడి అయతుంది రెండు వందలు ఒట్టిగా దాటిపోతున్నాయి ఇంకాడ ఏం కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు ఇప్పుడు ఇస్తున్నాడు చెప్పండి మేడం
ఆ అవును ఇంకా స్కాలర్షిప్స్ ఇంకా తీసేసిండు
చదువుకొని వాళ్లు పాపం పరేషాన్ల ఉన్నరు వాళ్లు
ఉమ్
ఆడ ఏం పని చేస్తున్నాడు ఆ ఇది కూడా ఇంకా పెన్షన్లు పెంచి ఇస్తాన్నాడు ఏం పెంచిస్తాడు ఏమి ఇస్తాడు వాని ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాండు ఫస్ట్ అది కూడా అల్ల కూడా ఎన్ని మేడం చిన్న చిన్న రూమ్లు కనీసం ఒక ప్లస్ ఉన్నది మనకి ఒక ప్లేస్ పెద్దగా ఉంటదంటే నేను ఇన్ని ఇన్ని లక్షలు ఇస్తా దాంట్ల చేసుకోండి ఇంకేమన్నా కలుపుకొని చేస్ చేసుకోండి అన్నట్టు ఇయ్యాలుండే
అవును
ఫార్టీ ఫై ఫార్టీలానే ఇచ్చేస్తున్నాడు దాంట్లో చిన్న చిన్న రూములు అవి ఎవరికి సాల్తయ్ మేడం పెద్ద ఫ్యామిలీ ఉంటది ఎవ్వలికి సాలయే సాలవ్ వాడి
ఇంకా సామాన్లకే సరిపోతాయి ఇంకా మనుషులు ఎక్కడ ఉంటాము ఏడ పడు
ఉ బెడ్రూంలో ఒక మంచం వేస్తే కతం తిరుగలేం అట్లా అయితుంది ఇందిరమ్మ ఇల్లు అవును అసలే ఏమిస్తుండు మేడం ఏమి ఇవ్వడం లేదు గవర్నమెంట్ శాలరీస్ సరికి సరిగ్గా ఇవ్వడం లేదు ప్రతి దానికి ఏదున్న అడ్డాకం
ఆ
ఉమ్
ఇప్పుడు మాకు ఫోర్త్ సెమ్ అయిపోయిందిగా డిగ్రీది ఇప్పుడు మాకు ఇంకా స్కాలర్షిప్ పడ లే అసలు
ఊ
అంటే మేమే కట్టుకోవాలంటుర్రు మా మేడం సార్స్ వాళ్ళు
అంతే ఇప్పుడు ఏం చేస్తారు మరి అల్లూ గవర్నమెంట్ ఏమన్నా అంటే మీరు అదే అంటారు మీకు పడ్డప్పుడు మీరు తీసుకోండి అమ్మ మా పద్ధతి మాకు కట్టాలి ఎందుకంటే మాకు కూడా మాకు కూడా ఈ స్టాఫ్కి ఇయ్య కదా పైసలు అంటున్నారు
ఆ అదే కదా మాకు ఇంకా కష్టం అయితుంది అసలు
చెప్పిండు కాలేజ్ ఫీజు ఎక్కువ ఉందనే చెప్పిండు స్కాలర్షిప్ రాదులే అంటే అది మీరు సరే మీకు పడ్డప్పుడు మీరు తీసుకోండి కానీ ఇప్పుడైతే కట్టండి అని చెప్తున్నారు
ఎగ్జామ్స్కి అయితే ఫీజు అయితే ఘోరంగా లావుతారు అసలు అయితే
ఉమ్
ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ సప్లిమెంటరీ కి అయితే ఫులు ఒక్క సబ్జెక్ట్కి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అడుగుతుర్రు
ఉమ్
కొద్దిగా అమ్మో గోరం చేస్తున్నారు
చాలా అంటే చాలా వేస్ట్ చేస్తున్నారు
అదే కదా
ఎంకరేజ్ ఇయ్యడం లేదు
ఉ ఉ ఊ అదే
ఉ మొన్న ఆడ వస్తున్నాడు అంటే హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాఫిక్ ని జామ్ చేస్తున్నాడు మొన్న ఒక ఆమె ప్రెగ్నెన్సీ ఉండే ఆమె లేడీ అటు జామ్ చేసేసిండు ట్రాఫిక్ వెళ్ళని లొల్లి లొల్లి అయింది అదే మన ఇంకా పక్క రాష్ట్రంల చూడండి తమిళనాడుల విజయ్ ఇట్లా పోతుండు పక్కన ఉన్న కానిస్టేబుల్ నీలబడి ఉండ అనే అదే తొవ్వల పోతున్నారు అదే హైవే మీద
అసల్ అళ్ళ మొత్తం హైలేట్ ఉంది తలపాతిది
మరి కొత్త కొత్తగానే ఒక సంవత్సరంలనే పెట్టిండు పార్టీ పెట్టంగానే కతం గెలిచిండు సీఎం అఇండు మన్ మంచి పను లు చేస్తున్నాడయనే అలా ఉండాలి పేరు తెచ్చుకోవాలి పేరు తెచ్చు కొని మళ్ళీ నెక్స్ట్ సారి గెలిచేటట్టు ఉంచుకోవాలి ఒకటేసారి మింగేద్దాం అన్నటు నడి
ఇంకా తను సంథింగ్ ఇంకా ఏం చేస్తుందంటావా సంథింగ్ ఏమో మంచిగా చేస్తుంది ఇప్పుడు వీళ్ళు
ఆ మొన్న మొన్న మళ్ళ ఈ ఈ గరిీ బోర్లు ఏదైనా కంప్లంట్ ఇస్తే పోలీసుళ్ళుడ్టించకుంటారు లేరన్నట్టు ప్రతి పోలీస్ స్టేషన్ లో కెమెరాలు కూడా పెడుతుండు ఇప్పుడు
ఆహ అ సు హైలైట్ మ మనకన్న వాళ్ళే మంచిగుంది
మ్ ప్రతి పని చేస్తున్నాడు మేడం వెళ్ళే దారిలా ఇంకా రోడ్ పైన ఫెక్సిల్లు పెట్టద్దు ఏ లీడర్వి ఫ్లెక్సిల్ ఉండద్దు ఏ హాస్పిటల్ వి ఫిక్సల్ ఉండద్దు ప్రతిదీ కూడా ఏదైనా బస్ కు కూడా బస్ ఏదైనా స్టిక్కర్ పెట్టి ఉంటే అది కూడా తీసేస్తుండు ఓన్లీ బస్ బస్స్ ఉండాలి బస్ రాసింది ఉండాలి మీగత వేరేటోళ్ళ స్టిక్కర్ చ్చు బంగారమొళ్ళయి ఆన్లైన్ లస్టిక్కర్స్ పెడతారు అది పెట్టని అవసరం లేదు తీసై అంటున్నాడు మ
హ అదే
క్ మేడం చాలా బాగా మాట్లాడారు టైం విలువ ఇచ్చినందుకు థాంక్ యు మేడం